హలో ఆ బాన్నామండి మీరు బాన్నారా
ఆ మేము బాన్నామ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నరు ఆ తినండి ఇప్పుడే మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఏం తిన్నారు మీరు
ఆ నేను రైస్ సాంబార్ అండి మీరు
నేను పొడి వేసుకొని తిన్నా అండి మా పీజీలో ఫుడ్ బాగుండదు
ఓ మా పీజీలో బానే ఉంటది పర్లా తినొచ్చు కానీ రోజు అదే చేస్
వి రక్తస్ కదా మాకూడా ముందుస సాంబార్ ఎక్కువ చేస్తా అంటే మేము మార్పిచ్చుకున్నాం సాంబార్
మేము మేమ్ మేము ఇంత అడిగినా వాళ్ళు చేస్తా అంటం అన్ని అంటారు కాగానీ చెయనే చేయరు వాళ్ళు
ఒక్కోసారి మాకి మనం మన దేశం మన స్టేట్ లోనే ఉన్నామా పక్క స్టేట్ లో ఉన్నామ అంట అనిపిస్తది ఆ సాంబార్ చేస్తరు
ఆ అవును అది కూడా కరెక్ట్ వాళ్ళేందో ఆ సాంబార్ ఎట్లుంటదో వాళ్ళకే తెలియాల వాళ్ళ ఇంట్లో అయితే ఎట్లా చేస్కొని తింటారో ఏమో
వాళ్ళు మాత్రం మంచిగా ఫుడ్ చేసుకుంటారు మాకుమాత్రం సద్ది సద్ది వన్నీ వండుతారు
లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అయితారేమో మనకి ఫ్రీగా పెడుతున్నామన్నామని
ఆ కాలేజ్కి వెళ్ళలేదండి మీరు
ఆ లేదండి ట్రైనింగ్ మాకి కాలేజ్ కాదు
ఓ మా మాకి కూడా ఇప్పుడు ట్రైనింగే ఉందిన్నమాట
ఓ ఆ లేదండి సండే కూడా ఉందన్నారు
ఓ అయితే మీరు మూవీకి వెళ్ళట్లేదా అయితే
ఆరి ఒకవేళ హాలిడేనా నేను పోను ఆ మూవీకిి అంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు ఆ మూవీకి పోవాలని
ఆ మూవీ ఇంట్రెస్ట్ లేద అసలు మూవీసే ఇండ్రెస్ట్ లేదా
ఆ మూవి ఇంట్రెస్ట్
ఆ
మూవీస్ అంటే ఇంట్రెస్టే ఇప్పుడు వచ్చింది కదా కొత్త మూవీస్ మా ఇంటి బంగారం
అల్లు అర్జున్ ఫ్యాన్ కదా సో మీరు చాలా ఫేమస్ అయిపోయార అనమాట కాలేజ్ లో
ఓ ఓహో లేదు అట్లంతే ఏం లేదు అందరు చూస్తామా అని ఎఫెలాగా కొం
మరి ఎందుకు సమంత మూవీకి వెళ్ళటం లేదు మీ ఫ్రెండ్ చాలా ఒక పెద్ద ఫ్యాన్ కదా
నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే పోలే
అయితే ఇప్పట్లో ఎక్కడైనా ఏదైనా ట్రిప్కి పోదామా హాలిడేస్ వస్తే
ఆ ప్లాన్ చేయండి పొదం
ఎక్కడికెల్లం మీకెమన్న ప్లేసెస్ ఇంట్రెస్ట్ ఉందా
మాకేం ప్లేసెస్ తెలీవు మీరు చెప్పండి ఏవైనా ఉన్
ఆ వెళ్లావా మీరు ఏ ప్లేస్ అయినా వస్తారా
ఆ వస్తలే మరీ అంటే చాలా రోజులు పెట్టేది అట్లా వద్దు
మ్యాక్స్ ఎన్ని డేస్ వస్తారు
ఒక రెండు రోజులు అయినా అట్ల
వెళ్తే అప్పుడు ఒక ప్లేస్ క తిరుపతికి అయితే టూ డేస్ లో పోయి రావచ్చు లేదా అరుణాచలం గైనా కూడా వెళ్ళి రావచ్చు
వెళ్ళి నా ఆ రెండు ప్లేసెస్కి ఇంకేదాన కొత్తది జూడ్లం
అరుణాచలం కూడా పోయినారా
ఆ వెళ్ళిన
పాండిచ్చేరి
అ లేేదు
ఆ అయితే పాండిచ్చేరి కి పోదాం లేండి ఈసారి
ఏమో ఇంట్లో ఒప్పుకోరే ఏమో ఇంక అరుణాచలం అనే చెప్పాలి మల
అంటే నేను ఫ్రెండ్స్ తో పోలేదు తిరుపతికి ఫ్రెండ్స్ తో పోయిన ఫ్యామిలీతో పోయిన అరుణాచలం కి ఫ్యామిలీ తో పోయినా కానీ ఫ్రెండ్స్తో ఎప్పుడు పోలా
ఆ తిరుపతికి నిను కూడా ఫ్రెంస్తో పోల ఫ్యామిలీతోనే పోయినా
ఆ తిరుపతికి కూడా దేవుడి ప్లేస్ కాబట్టి ఫ్రెండ్స్ తో అయిన సరేలే ఎందుకు వద్దనాలని పంపిస్ చారు
ఊ
ఇంక అట్లనే అరుణాచలంది కూడా చెప్పేసి అట్లనే దగ్గరే ఉంది కదా అని పాండి కి కూడా పోయేసి వస్తే బాగుంటదేమో అని
నాకేం ప్రాబ్లంల ఇంట్లో ఒప్పుకుంటే ఒప్పుకుంటారు మే బి
పోనీ కేరళ తమిళనాడు మీరు ఆ ప్లేసెస్ ఎలాగనో చూశారు కదా
ఈడుండేవే కుదిరి కేరళ తమిళనాడు అంటే ఇంగా అంతే
ఆ ఇక్కడ కాణిపాకం అట్ల చ్ ఇంగా వన్ వన్డే కానిపాకం ఇంకా అక్కడ ఏమన్నా దగ్గర దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే ఆక్కడికి ఏళ్లేసి వద్దాం నెక్స్ట్ టైం ఈసారి వీ వీలు ఉన్నప్పుడు చెప్పండి మీరు ఏళ్దాం
ఆలోచిస్తూ మీకి మాకి ఒకేసారి
కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమంటే మకి ట్రైనింగ్ అని చెప్పా కదా అది సండేస్ కూడా ఉంటది అనమాట
ఆ మాకు గూడ ఉంటది అదే ప్రాబ్లం
కానీ రేపు మాకి యాక్చులీ కాలేజ్ ఉంది కానీ మేం వెళ్ళటం లేదు ఎందుకంటే మేము చెప్పా కదా మూవీ ఆ వెళ్లాలని ఆ మూవీకే మేము టికెట్స్ బుక్ చేసాం
ఉహు
మీరు వెళ్తున్నారా రేపు కాలేజ్ కి కాలేజ్ కి రేపు వస్తున్నారా మీరు
హా లేదు యాన్ మార్నింగ్ లేసే దాన్ని బట్టి
ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు లేదంటే లేదుా అట్లనే అంటారు ముందు
మా ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే నేనైతే రాను ఇప్పుడు
ఓ ముందు అలానే అంటారు కానీ వచ్చేసింటారు మార్నింగ్ వేసేసి
నేనెప్పుడు నేను ఎప్పుడు రానే అట్లా మా ఫ్రెండ్స్ రాకపోతే
అయితే రేపు విల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా రారా
మేబి రారు
ఓకే అయితే ఈ రోజు ఆ
ఉ అయినా అంత కన్ఫామ్ గా ఏం చెప్పలే మాకేమి రమ్మని
మాకి జస్ట్ ఊకనే కంపల్సరీ రావాలి అని చెప్పి వెళ్ళారు కానీ రాకపోతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని ఏం చెప్పలేదు అది చెప్పడం వల్ల మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు రేపు కాలేజ్ ఉంటుంది అన్నందుకు వాళ్ళు రేపు వెళ్లాల్సిన మూవీకిి ఈ రోజు మూవీకి ఏళ్లారు వాళ్ళు ఇప్పుడు క్లాస్ బంకు కొట్టి ఇంకా నేను ఆల్రడీ టికెట్స్ బుక్ చేసుకున్న రేపు అనేసి నేను ఇంకా వెళ్ళాలా లేదంటే పోయేదాన్ని నేను గుడా
రేపే పోండి రేపు ఇంకా
అయితే ఏంటి రేపు ప్లాన్స్ అయితే కాలేజ్ లేకపోతే నా
తినడం పడుకోడం
తినడం పడుకోడం బయటికి ఏం వేళ్లట్లే మీరు శివుడి భక్తురా
ఆ లేదు వెంకటేశ్వరులు
ఓ అంటే మొన్న మీరు కనిపించారు అన్నమాట అందుకనేసి
అంటే అక్కడ ఇంకా వేరే దేవుళ్లు కూడా ఉన్నార నార్మల్గా టెంపుల్ ఇంకా అదే ఉంది గాదా
అవును ఇక్కడ మీరు దున్న దగ్గర ప్లేసు అది ఒక్కటే ఉంది అయితే ఈరోజు టెంపుల్ కి వెళ్ళాలా
ఆ ఈరోజు వెళ్తాం లే ఈరోజు వెళ్తా ఈరోజు
ఓకే ఉ
మీరు వస్తారా ఈ రోజు ఈవినింగ్?
యాక్చువలీ వద్దామని అనుకోనినా కానీ ఇందాక భోజనం చేసేటప్పుడు ఏ తిన్నా సో ఇంకా రలే ను
ఓ
మళ్ళీ స్నానం చేసి రాళ్ల అంత ఓపిక నాకు లేదు. చూడాలి ఇంక ఇంకా మోస్ట్లీ ఏం రాని రోజు నేను
హ
ఇంకేంటి అండి?
చెప్పాలండి మీరే
ఇందాక నాకు మీ ఫ్రెండ్ కనిపించింది అండి
ఉ
ఇందాక మా క్లాసు లోకి కూడా వచ్చిండు ఏమి అంటే ఏమి లేదు ఊరికినే వచ్చినా అని అవును మీ ఫ్రెండ్కి ఏమో అయింది మొహం మీద
ఏ ఫ్రెండ్కి?
ఇందాక నా ఆ నా ప నేను వచ్చ కమ్
ఆ అవును ఊరికే ఉంటే కదా ఆమె ఏదో ఒకటి చేస్తు ఉంటుంది. ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటాది.
ఓ మేము ఇంకా ఎవరైనా ఏమోనా చేసారేమో అనుకున్నాం.
అయ్యయ్యో ఏం చెయలేది అదంతా త తెరు ఉన్నా
అవునా అయితే రేపు ఎక్కడికైనా పో పోదామా మీరు రేపు కాలేజ్కి వెళ్ళకపోతే?
ఆహ ఏమో చూద్దాం చెప్పినా కదా నేను నేను నేను మార్నింగ్ లేసినాక ఎట్లా ఉంటే ఇంకా అలా డిసైడ్ అయితా నేను ఇప్పుడు నుంచి అందరం ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే పోతా లేకపోతే పోను
అయితే ఒక పని చేద్దాం మీరు ఒకవేళ రేపు లేసి కాలేజ్కి వెళ్ళిపోతే ఓకే అట్లా కాకుండా మీరు కాలేజ్కి పోకోకుండా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను కూడా కాలేజ్కి వెళ్ళకుండా రేపు మనం బయటికి వెళ్దాం.
ఉహ
ఎక్కడికైనా టెంపుల్ కి ఎళ్ళి ఆ తర్వాత ఎక్ ఎక్కడికైనా తిరిగేసి వద్దాం
ఉమ్ చూద్దాం
మీరు ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏవే వెళ్లారు?
నువ్వు వెళ్ళింటా అన్ని ఇంకా
మీకి నచ్చిన ప్లేస్ ఏది ఇక్కడ?
అంత నచ్చినది అయితే ఏం లేదు ఇక్కడ
నచ్చి నచ్చకుండా ఉన్నది
నచ్చి దవుడల్ అంతా ఓకితంది
ఊరికినే బోరు కొడతాంది ఏడకో ఒక చోటికి పోవాలని పోయేసి వస్తారా?
అంది బోర్ కొడుతుంది కాద పో ఎట్లా అంటే ఇష్టం నట్లా పోత ఉంటాం.
ఇష్టం లేదా?
ఇష్టం ఇష్టం
ఇష్టమా ఓకే
ఉమ్
ఇంకా అంతేనా
లాబ్
మీకు ఎన్నింటికి క్లాస్ స్టార్ట్
యాక్చువల్లీ మా ట్రైనర్ వచ్చినట్టున్నారు
అవునా యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు క్లాస్లోనే ఉన్నా కానీ మా సార్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు
మా సార్ ఏమో లేచ లేచి తిరుగుతున్నట్టున్నాడు
అవునండి మీ స్ట్రైనర్ కి బట్టలు లేవా ఎప్పుడు ఒకటేట్రస్ వేసుకొస్తాడు ఆ సరేలే ఒక టూ త్రీ పేర్స్ ఏమనా అదే కలర్ ఉందేమో అనుకుంన్నాం మేము ఫస్ట్ మళ్ళీ అర్థమాయ ఒకటే ఉండేది అదే వేసుకొస్తాడు అని మళ్ళీ ఆ స్పెడ్స్ ఒకటి పెట్టుకుంటాడు సేమ్ గుడ్డోళ ఉంటాడు
ఆ అది కూడా కరెక్టే మాకి అట్లే అనిపిస్తుంది ఇంకేం చేస్తాం మనం
రమికి
ఏం చెప్పరు లిట్కోలో ప్రాబ్లమ్స్ చేయిస్తారు అంతే
టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా
ఏదో ఊరికే అంట ఇట్లో ఉంటారు అట్లా చెప్తారండి
అయితే మీ పని మీది ఆయన పని ఆయినదా లేకపోతే చెక్ చేస్తాడా నేను చెప్పింది చేస్తున్నారా లేదా
ఏం చెయదు ఆ పిల్ల చెప్తాది చేస్తాదనీ కానీ ఏం చేయదు
అవునా
ఉమ్ మీకు లేట్ గా పోతయమన్నరా మీకు అయినా
మాకు ఏం అనరు అనమాట ఆయన ఆయన చాలా మంచోడు అసలు మమ్మల్ని ఏమ అంత పట్టించుకోడు ఇందాక చెప్పా కదా మా వాళ్ళు వెళ్లారని సరే అండి అయితే మా మా సార్ కూడా వచ్చినట్టు ఉన్నారూ బాయ్ అండీ
అ